హలో
హలో
బావున్నారా ఏం చేస్తున్నారు
హలో
హలో
ఆ చెప్పండి ఇప్పుడు వచ్చింది సిగ్నల్ ఇష్యూ అండి
ఆహా ఓకే ఏం చేస్తున్నారు
ఏం లేదు ఇప్పుడే తిన్నాం అలా కూర్చొని ఫోన్ చూస్తున్నా మీరు కాల్ చేశారు
ఆహా స్కూల్క్ కెళ్ళారా పిల్లలు ఆ తిన్నాము
వెల్లిర్రు మార్నింగ్ టిఫిన్ చేసింటే చపాతి
ఆ
పప్పు ఇంక ఇప్పుడే వంట చేసిన కొంచెం టమాటా పచ్చడి కట్టినా
ఆహా
ఉం మీరేం చేసిరు
నేను పప్పు అన్నం చేసా
ఉమ్ ఈ రోజు మా మండే మీరు కూడా తినారా
ఆహా తినం
ఏంటి షి శివుడ
ఆ
హు హామ్
మండే తినం సాటర్డే తినం
ఉం ఓకే సాటర్డే వెంకటేశ్వర స్వామియా
ఆ
హు హామ్
ఇంకా నేను త్ర్సడే కూడా తినను
ఎప్పుడు త్ర్సడై ఓకే బాబా
ఆ
ఇది శివరాత్రికి మీ సైడ్ చేస్తారా జాగరణ
ఆ చేస్తారు మార్నింగ్ నుంచి ఉపవాసం ఉంటారు
ఆ
నైట్ కి జాగారణ చేసారు
అదే మరుసటి రోజు మార్నింగ్ తింటారు కదా
ఆ మరుసటి రోజు మార్నింగు ఇంకా మరి కొబ్బరికాయ కొట్టుకొని
అదే ఇట్లా సపరేట్ దీపం పెడతారా
ఆహా సపరేట్ దీపం ఏం లేదు ఇంకా అవే దీపమే
దేవుడే అఖంద దీపం పెట్టాను మేం పెడతాం మా ఇంట్లో కూడా ఉంది మా త్తమ్మ వాళ్ళు చేస్తారు మా అమ్మ వాళ్ళు చేస్తేనే ఇంకా మేము కూడా స్టార్ట్ చేసినాం ఒక నా ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయితుంది కావచ్చు ఇంగా చిప్పలో చి ఈవినింగ్ టైమ్ లో మార్నింగ్ శివరాత్రి రోజు అంతా గంగ స్నానం చేసి వచ్చి ఫాస్టింగ్ ఉండి ఇంగ అన్ని ఫ్రూట్స్ అన్ని తీసుకొచ్చి ఇట్లా జాగరణ అంటే గండ దీపం చిప్పలు రెండు ఒక చిప్ పెడతారు దాంట్లో సింగిల్ గా ఒక పీఠం ఏర్పచి దాని మీద కొన్ని బియ్యంలా బియ్యం అట్ల పో పోస్ ఇంకా దాని మీద రెండు చిప్పలు అట్లా పెట్టి ఇంకా దేవుడికి అఖండ ది
టెంకాయ చిప్పలా
కాదు ఎట్లుంటాయి కదా మట్టి చిప్పలు
ఆహా మట్టి దీపలా
ఆ అఖండ దీపం అందులోనే వెడతారు కదా
అవునవును
ఆ శివుడి ఫోటో పెట్టి శివ పార్వతిల ఫోటో పెట్టి ఆ దేవుడి ముందు ఇంకా మంచిగా అలంకరించి అఖండ దీపం అట్ల పెడతాం అనమాట ఇంకా దేవుడికి సంబంధించి అన్ని ఒక ఒక ఫైవ్ టైమ్ ఫైవ్ టైప్స్ అయి తీర్ల పండ్లు అట్ల పెడతారు మెయిన్ మక కంకి కూడా పెడతారు ఇంకా ఇదేంమంటరు శనగ పెడతారు దేవుడికి ఏమంటరు మారేడాకు ఆయనకి ఇష్టం కదా ఆ మారేడాకు అది పెడుత్ ఆ అదే అదే బిల్వం దాని మీద బిల్వం అంటాం మేము మారేడాక అంటాం అన్నమాట దిల్వపత్రి అంటారు కదా అదే అదే ఆయనకి ఇష్టం కదా దేవుడికి
అవును
అలా పెడతాం ఇంకా ఈవినింగ్ టైమ్ ఉమ్ ఆ దీపం పెట్టిమ నంటే దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి ఇంకా దీపాన్ని చూసుకో చూస్తూ జాగరణ చేస్తాం ఉమ్ చ నైట్ అంతా
మ్ హు హూ ఇంకా మీ ఇంకా మీ సైడ్ ఇవి డ్రామాలు వేయరా?
ఏంటి డ్రామాలంటే?
అంటే డ్రామలు అంటే ఇవి శివ పార్వతుల డ్రామా కానీ ఉమ్
ఆహా అట్లేం
ఈ బ్రహ్మంగారి చరిత్ర గాని
ఆహా లేదండి నేను వినలేదు మీ సైడ్ వేస్తారా?
ఆ బ్రహ్మంగారి చరిత్ర బాగా వేస్తారు.
మ్ హూ అంటే ఎప్పుడు అంటే ఎప్పటికా
రాత్రికి జాగా జాగారం చేస్తారు కదా
ఓక నైట్కా ఆమెకేమో ఏంది అనంటే నైట్ అంతా అది ఏమంటారు అభిషేకాలు ఉంటాయి. అవి చూసుకుంటా ఉంటాయి అన్నట్టు మంచి మంచి స్కీనర్లు పెడతారు పెద్ద పెద్ద ఇక్కడ మా దగ్గర మంచి ఇది ఉంది టెంపుల్ ఇక్కడ పెట్టి నైట్ అంతా భజనలు భజనలు ఉంటాయి.
ఉహూ హుమ్
అట్లా అభిషేకాలు జరుగుతాయి. భజనలు ఉంటాయి.
మళ్ళీ లింగోద్భావం చేస్తారు.
ఆ అవునవును కానీ మేము ఏంటంటే? అంటే నాకు అక్కడ కూర్చోవాలని ఉంటాది. కాసేపే ఉంటాం ఎందుకంటే ఇంట్లో దీపం పెడు తాం కదా మనం దాన్ని చూడాలి కదా? అది అది అది కాపాడితేనే మనకు పుణ్యం అనేసి ఇంకా నైట్ అంతా ఆ దీపం చూసుకుంటూ మంచిగా ఏదో ఒక దేవుని పాటలు పెట్టి టీవీలో వినుకుంటూ ఇంక ఉంటాం అన్నమాట. మరుసటి రోజు మార్నింగ్ మళ్ళా ఇల్లంతా శుభ్రం చేసి ఇంకా స్నానం చేసి నేను వంట చేస్తా మా సార్ పూజ చేస్తాడు ఇంకా ఇద్దరం ఒక్కపొద్దు.
ఓ సార్ గూడ సార్ గూడ బాగా భక్తి దీంట్లో నెట్ ఉంది.
ఇది ఒకటి ఇది ఒకటి చేస్తాం మేము శివుడిది. శివరాత్రికి చేస్తాం. ఇద్దరం కలిసి ఇంకా ఆయనకు ఏమంటారు ఆయన ట్యూస్డే ఆంజనేయ స్వామి నేను కూడా ఉంటా ఆంజనేయ స్వామికి, ఇంకా ఆయన సాటర్డే ఉండడు వెంకటేశ్వర నేనుంటా
ఆహా
అట్లనా ఆ వెంకటేశ్వర స్వామికి ఉపవాసం. ఎవరీ ఎవరీ సాటర్డే ఉంటా.
ఆహా
అప్పుడు మా పెద్ద పాప
మనకి ఏమన్నా ఇబ్బంది అయితే
ఏమి ఇబ్బంది ఉంటదండి మా పాప పుట్టినాక అప్పుడు చెయ్య అంటే ఇంకా అప్పుడు అంతే మాముూలుగానే స్నానం చేసి ఇంకా తినకుండా ఉంటామ్ దేవుడి దగ్గరికి వెళ్ళాము
ఆహా ఆ
కొందరు సైడు తింటారంట అట్లాగాని మేము అట్లు ఉండదు ఎవ్రీ సాటర్డే అని మొ తినం కాబట్టి నువ్వు ఎలా ఉన్నా కూడా ఆ రోజు తినకుండా ఆ దేవుని భక్తితోటి ఆయన ధ్యానంలో ఉంటే సరిపోతుంది అట్లా పూజపడితే చేయాలి పడకుంటే ఏం లేదు
ఉ
అట్లా
మా సైడ్ అయితే అట్లా ఉండరు నెలసరి అయ్యేసరికి మరీ తింటారు
అదే అట్లా తింటారంట నేను కూడా విన్న ఇట్లా ఏ ఇంట్లో ఎవరైనా జరిగిపోయినా కూడా వదిలేస్తారంట కదా ఉపవాసం
ఆ ఆ
మాకు అట్లా ఉండది అదే రోజు జరిగిన సరే ఇంట్లోవాళ్లు జరిగిపోయిరు జరిగిపోయినంత మాత్రన ఇంకా మనం దేవుడిని ఎందుకు వదిలేయడం అట్లు ఉండదు మా సైడ్
కంపల్సరీ ఆ ఆయన ఆయన పేరు మీద మనం దేవుడి దగ్గర పోకున్న సరే సరేగాని ఇంకా ఆయన పేరు మీద తినకుండా ఉంటాం నాన్ వెజ్ గాని ఏదైనా కూడా ఉపవాసం అంటే ఇంకా ఈవినింగ్ వరకు ఉంటాం కదా ఫ్రూట్స్ అట్లా తిని
ఉమ్ అవును
ఇ
మా మా సారికి ఏంలేదు పూజలేవ ఏంలేవ్ తినడం డ్యూటీకి పోవడం
కొందరు అట్లు ఉంటారు ఇంకా
రావడం ఫోన్ చూడడం
ఉ
ఎక్కువ ఫోన్లు ఫోన్లు ఫోన్ అనట్టుంటారు అబ్బా
ఆ ఫోన్లు చేయబట్టి అంటే బాగుపడే వాళ్ళు బాగుపడతారు మెయిన్ ఇంటర్నెట్ ఇదేమంటారు అంత ఆ యాపులు అవి ఇవి టెక్నాలజీ బాగా పెరిగి మొత్తం గేమ్స్ ఆడడం కొంతమంది ఈ దీని వల్ల ఇంటర్నెట్ వల్ల ఆ హండ్రెడ్ పర్సెంట్లా ఇగ ఫీఫ్టీ అటు ఫిఫ్టీ అంటే అన్ని విధాల జాబ్స్ పరంగా ఇంటర్నెట్ ఫుల్ యూజ్ అయితాంది అది మైండ్ ఉన్న వాళ్ళు మంచిగా యూజ్ చేస్తారు ఏ కొంతమంది ఆ ఈ ఇంటర్నెట్ ఏందని అమ్మ ఓ యాప్లు అవి ఇవి డౌన్లోడ్ చేసి ఆ ఆటలాడి మొత్తం ఇల్లు ఇల్లునే జూసి పడేస్తున్నారు మొత్తం ఉమ్ అప్పులు అవి ఇవి చేసుకొని అట్ల కూడా నేను చాలా న్యూసెన్స్ విన్న అనిపిస్తుంది నాకు అందుకే అంటే
మంటే మా సార్ ఒచ్చేసి ఏం లేదూ జస్ట్ ఈ రాజకీయాల పరాం గా జూస్తాడు చాలా
ఆ కొందరుకి అది ఉంటది గదా ఇంకా ఒ ఒక్కొక్కరికి ఒక్కొక్క హ్యాబిట్ ఉంటంది గదా
ఆ ఇంక రో జు రోజు గొడవే ఇంట్లో ఫోన్ జూడొద్దు ఫోన్ జూడ
ఉహూ నువ్వే ఎస్తావా ఆయినతో
ఆ
ఉహు
ఫోన్ ఫోన్ ఫోన్ ఉంటే మన్షులుడా అవ్స్రం లేదు పక్కన
అవునవును అట్లానే ఉంది మరి చిన్న పిల్లల కానుండి ఫోనే గదా ఆ పిల్లలు ఏం తక్కున పిల్లలు గూడా ఒచ్చిందంటే ఫోన్ అడుగుతారు మా పిల్లలకైతే అంతే ఇచ్చుంటే ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఇచ్చి తీసేస్కుంటా నేను
ఉమ్ అదే చాలా మంచి పని
మరి
ఇంకా అందులో ఈ ఈ స్కూల్స్ వల్లే గూడా ఎందుకో మరి ఇప్పుడు గ్రూపులు తయారు ఎసి గ్రూపుల్లో హోంవర్క్లు పెట్టడాలు
ప్రత్తీది మాకు సెల్లు లేన్ది నడ్వది పేరెంట్స్ కి తెల్సా
అవును
ఉమ్ ప్రతిదీ గ్రూపుల్నే పంపిస్తారు కావట్టి ఇగా సెల్లు కంపల్సరీ ఉండాల్సిందే ఉ టచ్ ఫోన్
గ్రూపు లో వంపిస్తారూ ఇంగా హోమ్ వర్క్లు డైరీలు ఇస్తారు గాని డైరీ ల్లో రాయారు
డైరీల్లో మాకు ఇక్కడ డైరీలో ఈ రోజు ఈ వర్క్ ఈ రోజు ఈ వర్క్ అనేసి వంపిస్తారు ఆ ఏదైనా అప్డేట్ ఉంటే ఇమ్ ఈ గ్రూప్ ద్వారా మనకు అప్డేట్ ఇస్తారన్నట్టు ఎప్పటికప్పుడు
ఆహా అట్లాయితే ట్లేదు మా సైడ్ అయితే మొత్తాం ఫోన్ లోనే
ఆహా డైరీ మెంటేన్ జేయ్ రా
డైరీ ఉన్నా గూడా డైరీలో ఏమంతా రాయరు
ఆహా ఆకే
ఇంకా చానా అప్డేట్ అయిపోయింది
ఇంకా ఫ్యూచర్ ఎలా ఉండాలి ఇప్పుడే ఇలా ఉంటే
ఇగా అప్పుడు మన కు మనం బోయే టై లో స్కూల్స్ లో ఎప్పుడు ఎక్కడ డైరీలు కూడా లేకుకుండా ఉండేవి
అవునవును
డైరీ లేకుండా ఉండేవి వాళ్లు చెప్తే అది రాస్కొని రావాలి అంతే అసేలాగ ఉండేవాళ్ళు గదా ఇంకా ఎప్పుడూ రెండు వేలా పది ఆ టైం నుంచి డైరీలోచ్చినై డైరీలు మెయింటైన్ చే తన్నారు నీప్పుడు మళ్ళా ఇవి ఫోన్లే డైరీలైపోయినై వాళ్లకి ఈ కరోనా ఒచ్చినప్పటి నుంచి ఇంకా చాలా అయిపోయినై అబ్బా
అవునవును ఇంకా ఎ అన్ని ఆన్ని ఆన్లైన్
ఆ మొ మొత్తం ఆన్లైనే ఏం కావాలన్నా ఆన్లైనే
అవునవును
ఆన్లైన్ ఆన్లైన్ ఏం ఆన్లైనే ఏమో
అంతే ఇక అట్ల అట్లా గడుస్తుంది
ఉమ్ కొంచెం పల్లెల్లో అన్నా కనిపియదేమో గాని సిటీస్లో బాగా ఇదేంగా ఉంది
ఆ అవును
సరే అయితే